హలో
హాయ్ రా బావున్నావా
ఆ బావున్న అక్క బావున్నారా
ఆ బావున్న గుడ్ మార్నింగ్ రా
గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు
ఏం లేదబ్బా ఖాళీయే ఏం చేస్తున్నవని కాల్ చేసా
ఊహు
ఇంటి దగ్గర చిటీలు ఎస్తున్నాము
ఆ
అయితె ఒక టెన్ మెంబెర్స్ గర్ల్స్ కలిసి వేద్దాం అనుకుంటున్నం అదె నువ్వేమన్న ఎస్తావా అని చెప్పేసి కాల్ చేసా
హ
అయితే ఇగ దానికి గర్ల్స్ వరకే గదా పెద్ద అమౌంట్ ఏం గాదు జస్ట్ మనకి సోప్ మనీ లాగా ఒక మంత్కు ఒచ్చేసి ఒక టూ థౌజండ్ అట్ల వేద్దాం అనుకుంటున్న ఇప్పుడు టెన్ మెంబర్స్ కలిసి గదా ఇప్పుడు మనకి ఒచ్చేసి మన్ లాస్ట్ లో ఒచ్చేసి ఒక టూ థౌజండ్ వస్తది అది సారీ ట్వంటీ థౌజండ్ వస్తదీ ఒకళు తీసేసుకోడం నీ వాయిస్ వినపట్లేదురా
ఇప్పుడు
ఆ ఇప్పుడు వినిపిస్ తుంది అట్ల ట్వంటీ థౌసండ్ తీసుకోడం ఏమన్న ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి కాల్ చేసా ఇట్లా ఇగా తన్ ఇప్పుడు వి బాయ్స్ అంటే ఇగ బయటకెళ్తరు వాళ్ళు వర్క్ స్ట్రె ఉంటారు గదా ఇగ గర్ల్స్ వర్కు ఒక టెన్ మెంబర్స్ అట్ల అనుకుంటున్నం ఇంట్లోకి తె చ్చిన మనీనే ఇప్పుడు ఏదొ ఒక సోపు మనీ మోకుంటే ఇగ మమ్మీ వాళ్ళు ఇచ్చినయి ఏద్ దో ఒకటి నీకు కుదురుతునేమో అన్నయ్యకి చెప్పు లేదనుకుంటే నేను పర్సనల్గా ఎసుకున్నా పర్లేదు ఒక టెన్ మెంబర్స్ అయ్యాం ప్రెజెంట్గా
ఆ
ఇగ అందుకే ఇగ నిక్ కాలే జెస ఏమైన ఇంట్రెస్ట్ ఉందా
ఆ చెప్తా చెప్తా మరి ఆలోసించుకొని నువ్ ఇప్పుడే చెప్పావు గదా
ఆ ఇంకేంటి సంగతులు
ఏం కూరలు
ఆ ఏం లేదు చెప్పారక్క
ఏం వండుకున్నారు ఏ
ఆహా చిక్కుడుగాయ కూర చేసా మీరేం చేశారు
మేమా ఈరోజు ఏం కరీ ఆ గోంగూర
హా ఓకే ఓకే తిన్నారా
ఆహా లేదు ఇంకా ఆఫ్టేర్నూన్
ఆహా ఓకే ఓకే ఎండలు బాగా పెరిగిపోయినాయి అబ్బా మాకెళ్ళయితే
అమ్మో మరి ఇంకొక టూ డేస్ నుంచే కాస్త తక్కువ అనిపిస్తుంది గాని
ఆహ అసలు ఫుల్ అసలు ఇంట్లో కూడా ఏసి ఆన్ చేసినా కానీ మనకి కుదరట్లే అసలు అంత ఫుల్ వస్తుంది
మరి చెట్లు ఎక్కడ ఉన్నాయ అని మొత్తం డిఫారెస్టేషన్ అవుతుంది
ఆహా
ఊ
ఓకే ఇంకేట ఏసీ కొన్నార ఈ సంవత్సరం
లేదు లేదు అనుకుంటున్నాం
ఆహా నేను రీసెంట్గా కొన్నాబ్బా
ఆహా ఎంత ఐంది
ఆ నేను ఫిఫ్టీ థౌజండ్ అయింది రీసెంట్ గా కొన్న
ఆహా ఏ కంపనీ
నేను ఇప్పుడు ఎల్జీ తీసుకున్నాను
ఊహు
ఊ బాగుంది ప్రెజెంట్గా అయితే
ఊ
అయితే ఒకవేళ ఏమన్నా కావాలన ఆఫర్లు ఉన్నాయి
ఆహా ఓకే వారంటి
ఇది వచ్చేసీ ఫై ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు
ఊ హు
వారంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చారు ఫైవ్ ఇయర్స్లో ఏమైనా రిపేర్ వచ్చినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చేసిస్తారట
ఊహు